హలో
బాగున్నావ
కొంచెం గట్టిగా మాట్లాడవ వినిపిస్తలేదు
ఆ సరే బాగున్నావా
బావున్నా నువ్వు
ఆ బానే ఉన్నా ఏం చేస్తున్నావ్
ఏం తిన్నా ఇప్పుడే తి తిన్నాను ఇలా కూచున్నాను
అవునా ఈ మధ్య ఎక్కడికన్నా ప్రయాణించా ప్రయాణించినవా అంటే ఏక్కడికైనా వెళ్ళినావా
ఆ వెళ్ళను రా ఉ వాటర్ వాటర్ ఫాల్స్ కెళ్ళాం
ఉ అంటే బైక్ లోనా కార్ లోనా లేదంటే నార్ గా
కార్ లో వెళ్ళాం ఫ్యామిలీ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం సమ్మర్ కదా నువ్వు వెళ్ళావా
ఆ వెళ్ళాను వెళ్లాను
హు
హూ ఎక్కువ ట్రైన్ బంధువులు ఇంటికి వెళ్ళినాను అదే చుట్టాలింటికి వెళ్ళినాను చుట్టాలింటికి
టాలెంట్కా
ఆ అంటే సమ్మర్ గదా లేదు ఎక్కువేం ట్రావెలింగ్ జెయ్యను.
అమ్మమ్మ వాళ్ళంటికా నాన్నమ్మ వాళ్ళింటిక్
అమ్మమ్మ వాళ్ళింటికి ఎళ్ళినా
సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే అమ్మమ్మోళ్ళో, నానమ్మనో అమ్ పెద్దమ్మనో, అత్తమ్మనో ఎక్కడికైనా ఎళ్ ళ్ళాలి గదా భలే అనిపిస్తది.
అవును ఆ అందరూ మా కజిన్స్ గూడ వచ్చిర్రు.
కజిన్స్ ఎంజాయ్ చేసావా.
ఆ ఫుల్లూ గా
బయట్నే పడుకున్నారా ఇంట్లోనా
అహా లేదు బయటనే ఇంగా ఎట్లైయినా సిటీలో ఉంటే లోపడ్నే పన్కుంటం క కనీసం అక్కడనన్న బయటోళ్ బయట పడుకోవచ్చు గదా హ్ము
ఎలా అనిపిచ్చింది ఎక్స్పీరియన్స్ ట్రైనా అంత లాంగా జర్నీ.
అ అంత లాంగ్ గేం కాదు కానీ ఎప్పుడో ఒకసారి ట్రైన్ లో ఎళ్తాము ఎప్పుడు ఇంకా కార్ లోనే ఎళ్తామూ. ఇంగా ఈసారి చాలా మందీ ఉన్నాం కాబట్టి కజిన్సు ట్రైన్లో వెళ్ళిన్నం. ట్రైన్ అయితే కొంచెం ఎంజాయ్ చేయ్యొచ్చు గదా. అదే కార్ అనుకో అక్కడక్కడ ఎక్కడక్కడ అక్కడక్కడ ఆపి ఆపి ఆపి వెళ్లే సరిక్ కీ తేల్లార్తదని. హ్మ్ మళ్ళీ ఏమన్న ఎమర్జెన్సీ ఉంటే గూడా వెంటనే. ఏమంటారు ఎమర్జెన్సీకిి కాల్ జేస్తే
అవును కా అయితే మనవి ట్రైన్ లో ఎళ్ళి నా బెట్రే గాని ఎక్కువ మన వెహికిల్స్ వెళ్తే ఏమనిపీయది మనం మన్ మన్ మిడిల్లో ఆపాలనుకున్నా గూడా ఆపచ్చు.
అవునవును అ అదే అంటున్నా ఎక్ ఎప్పుడన్నా ట్రై ఎప్పుడన్నా ఒక్కసారి ఎళ్తాం ట్రైన్ లో ఎక్కువ శాతం అయితే కార్ లోనే వెళ్ తం
ఫ్రెండ్స్ తోని ఎళ్ళడం ఇష్టమా నేనూ వెళ్ ళ్తా నేను ఎక్కువ ట్రైన్ అంటే మాకు అన్నీ అం ట్రైన్ లో ఎళ్ళే అంత లాంగ్ జర్నీ ఏం లేవూ. అందర్ దగ్గర దగ్గరే ఉంటారు. ఎప్పుడు ట్రైన్ లో అంటే చిన్నప్పుడు ఎళ్ళాను గాని ఇప్పడికి ఎళ్ళలే అయితే తిరుపత్కి ఎళ్ ఎళ్దాం అని అనుకున్నాం ట్రైన్ లో టికెట్స్ బుక్ జేస్తే బుక్ గాలేదు.
ఊహ్ము అదే అదే ఖచ్చితంగా టికెట్ అయితే
ఫ్రీ టోకె ఆ కంపల్ ఫ్రీ టోకెన్స్కి ఎళ్దామని ఊ ఎళ్లినావా తిరుపతికి
ఆ ఎప్పుడో ఎళ్ళినా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం.
ఊ ఇప్పుడు చాలా రష్ ఉన్నరంటా.
అదే అదే టికెట్స్ గూడా బుక్ అవ్వవేమో నాకు తెల్సి అంటే చేసుకోవాలంటే ఒక త్రీ మంత్స్ ముందే చేసుకోవాలేమ్
అవును ఇప్పుడు అంతక్ ముందూ టూ మంత్సే ఉండే ఇప్పుడు త్రీ మంత్స్ ఇచ్చారు మొన్న ట్వంటీ ఫిఫ్త్ కి రిలీజ్ అయిం నీ అప్పుడు చేసుకుందాం మని నేను ఇట్ల ఓప్ ఓపెన్ చేశి నాకు గుర్తులేదు అసల్ టెన్ ఫిఫ్టీన్కేమో ఇట్లా ఓపెన్ చేశినా డీటెయిల్స్ తీసి ఎంటర్ చేసే వరకు స్లా అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్కరి ఒక్కొక్క స్లాట్ లో బుక్ అయితే ఇబ్బంది అవుతుంది కదా కాని ఇక క్యాన్సిల్ చేసుకున్నాను మళ్ళీ జూన్ ట్వీ ఫిఫ్త్కి చుడాలి లేకుంట డైరక్ట్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోని డైరెక్ట్
మరి వేరే వేరే దేవస్థానాలు ట్రై చేయకపో
వేరేది అంటే తిరుపతికే ఉంది మొక్కుండే మాకు
ఆహా అదే అదే
అరునాచలం వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళావ అరునాచలం విన్నావా ఉ
నీకు ఎక్కువ ఇట్లా ట్రావెల్ చేయడం ఇష్
ఇష్టం ట్రావెలింగ్ అంటే ఇష్టము కానీ ఆ బాగా జర్నీ అయినా వామిటింగ్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నాకు
ఉ
ఎక్కువ నాకు బైక్ జర్నీ అంటే ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ అంటే చేస్తాను గాని ఎక్కువ అంటే కారులోనే వెళ్త
అది కొంచెం కారే బెటర్
కార్ అయితే బెటరు బస్ కన్న
హు
ఫ్రెండ్స్ తోని వెళ్తావ ఫ్యామిలీ తోని వెళ్తావా ఎలా ఇష్టం ట్రావెలింగ్ ఫ్రెం కానీ వె వెళ్తే మాత్రం ఒక వన్ వీక్ వెళ్లేేటట్టు ఉండాలి కదా
అవునువును కానీ ఏం ఫ్రెండ్స్ తో అంత ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంట ఫ్రెండ్స్ తో ఎక్కువ వెళ్తూనే ఉంటా ఫ్యామిలీతో కూడా ఎక్కువ వెళ్తూనే ఉంట ఇగ ఫ్రెండ్స్తోతోనే ఎంజాయ్ చేస్తాం కదా ఒకవేళ ఫ్యామిలీ సైడ్ అంటే కజిన్స్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు
ఆ
లేదు జస్ట్ మన ఫ్యామిలీ వరకు అంటేనే ఎంజాయ్ చేయలేము గని కజిన్స్ వస్తు
కజిన్స్ తోని అయితే ఎంజాయ్ చేయొచ్చు కజిన్స్ కజిన్స్ అయితే ఫుల్ కామెడీ ఉంటది కదా ఫుల్ ఎంజాయ్ చేయోచ్చు
అవును ఒకవేళ ఇప్పుడు ఏమైన ఎక్కువ ట్రావెలింగ్ అంటే ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తోను చేయొచ్చు ఫ్యామిలీతో చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి అయితేనేమో కొంచెం మనకు ఫ్రీడమ్ ఉంటది ఫ్యామిలీ తో అయితే ఇలా చేయ్యకు అలా చెయ్యకు ఆగు
కొంచం
నవ్విన బాధనే ఏడ్చిన బాధనే ఎడికైనా వెళ్దామంటే ఆగు డేంజర్ అంటారు ఫ్రెండ్స్ తోనే వెళ్లే ప్లేస్లకి ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్ళే ప్లేస్లకి ఫ్యామిలీతో వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి కానీ ఎక్కడికి వెళ్ళినా హు
కానీ ఒకవేళ ఇల ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేమంటే ఇక ఖచ్చితంగా కజిన్స్ ఉండాల్సిదే అప్పుడు ఇక కజిన్స్ తో అంటే ఇక కజిన్స్ అంటే ఇక ట్రైనె కార్లో అయిన వెళ్ళొచ్చు కానీ ఇక మీరు నడపోద్దు పెద్దోల్లె నడిప్ మీ నడపో మీ నడిపోద్దు డ్రైవర్ ఏ నడపాల అన్నట్టు మాట్లాడతారు ఇక మనకొచ్చినా డ్రైవింగ్
మ్
అంటే మనకంటే మన కజిన్స్ ఎహా ఆహా అంటే మనకంటే ఇగ కజిన్స్ కి ఎవరికొ ఒకరికి వస్తది కదా
అవును మ్
ఇంగ వాళ్ళు నడుపుతామన్న కూడా నడుపనీయరు అంటే కొంచెం
కానీ ఎక్కడికి వెళ్ళినా కొంచెం కే కేరింగ్కే కేర్గా వెళ్ళాలి కొంచెం ఎమర్జెన్సీ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ తీసుకోనెళ్ళాలి కదా రిసార్ట్ కెళ్ళావా ఎప్పుడన్న రిసార్ట్స్ కెల్లార
ఎక్కడికి యహ లేదు రిసార్ట్స్ కి ఏమి వెళ్ళము ఇట్ల గెట్ టుగెదర్ అంటే ఇంకా ఇంట్లోనే ఎవరన్న ఒకరింట్లో లేదంటే అవునుమని
కానీ కంపల్సరీ వన్ ఇయర్స్ కొకసారి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలి చూడాల్సినవి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయలేం కదా మనం
అవును అది కూడా కరెక్టే.
ఫ్రెండ్స్తోనైనా, ఫ్యామిలీతోనైనా సమ్మర్ హాలిడేస్ ఒచ్ అంటే ఎళ్ళాలి ఎక్కడికైనా ఎళ్ళి ఎంజాయ్ కావాలి మనం చిన్నగున్నప్పుడు చిన్నగనే ఉంటామ్ మళ్ళీ పెద్ద చిన్న పెద్దగయ్యాక చిన్నప్పుడు చేసే పనులన్నీ చేయలేం కదా
మ్ అవును అది కూడా కరెక్ట్. ఇగ అప్పుడు మనం మనకు అనిపిస్త అబ్బా అప్పుడే చేయాల్సింది కదా ఎంజాయ్ అని
ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనం చేయలేము స్విమ్మింగ్ వచ్చా
ఆహా రాదు అంటే నార్మల్ మరి అంత డెప్త్ ఉంటే నేను చేయలేను
చైలే మ్ నాకు కూడా రాదు ఇదో ఏంటిది తర్మాకోలయినా అలా ఎవరైనా ఉన్ పట్టుకోని చేయడమంటే చేస్తా కా ని ఓన్ గా రాదు అది అసలు అప్పుడే నేర్చుకుంటే అయిపోవు ఇప్పుడు నేర్చుకుంటామా మనం నే నేర్చుకోలేమ్ కదా
అవునవు
ఆ స్విమ్మింగ్ కంపల్సరీ రావాలి అందరికి
అంద అన్ని ఎక్స్పీరియన్స్ కలిపి ఏమంటారు ఒకవేళ
అంటే మనం ఇండిపెండెంట్ గా ఉండాలి ఎవరి మీద డిపెండ్ కావద్దు డ్రైవింగ్ అయినా మనకి కావా మనం ఇంకోరు లేకుంటె ఉండలేమన్నట్టు అసలు ఉండద్దు మనం ఓన్ గ మనం ఉండటట్టు ఉండాలి
ప్రదేశానికిిళ్లాలన్న కూడా మనకంటూ మన ఒకవేళ ట్రైన్ లో ఇట్లా మి ఒక్కొక్కసారి ఇబ్బంది అయితది ఎందుకంటే ప్లాట్ఫామ్ మర్చి పోతాము ప్లాట్ఫామ్ ఒకటి అనుకొని ఒకటి
అంటే కాదు ఏ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఫ్యామిలీతొని ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మజా వస్తది
అవును కానీ ఒకవేళ మనం ట్రైన్ లో కానీ బుక్ చేసు మ బస్సెస్ లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏవైతే పర్సనల్ డాక్యుమెంట్స్ ఉంటయో అవి మ చగ క్యారీ చేయాలి ఒక్
అవు మెడిసిన్ కూడా కంపల్సరీ మెడిసిన్ మాత్రం మర్చిపోవద్దు మెడిసిను ఫుడ్ అంటే దొరుకుతుది గానీ మెడిసన్ ఎమర్జెన్సీకి
మ్మ్ అవును మళ్ళా కొంతమందికి కొన్ని వెహికల్స్ బడతయ్ కొన్ని బడవు కాబట్ ఏదన్నా క్యూరయ్యే మెడిసిన్ తీసుకోవాలంటే నిమ్మకాయ్ గాని ఇంకేదన్ ఇంకేమన్నా అలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకెళ్తే
ఆ హెవీ ఫుడ్ తీసుకున్నా గుడా డైజెషన్ ప్రాబ్లం బో చాలా వస్తాయి ట్రావెలింగ్ అంటే ఇష్టమే గానీ అది జేసేటప్పుడు కొంచెం ఫుల్ ఇబ్బంది అయితాది
అవునవును ఏదన్నా ఇట్లా
కానీ మళ్ళీ వెళ్ళొచ్చినంక సిక్ అయితం
నాకు గుడంతే వెళ్ళాలనిపిస్తుది కాని బద్దగం ఎక్కువ ఉంటుంది నాకు
ఉంటది ఎళ్లొచ్చినంక సిక్ అయిపోతం మళ్ళీ ఏం జెయం హెల్త్ ఇష్యూస్ గూడ కోల్డ్ కాఫో ఫివరో వాటర్ బడయి గదా అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ చేంజున్
కానీ ఏ ఏమంటారు మనం ఎంత జాగ్రత్తగెళ్తే అంత మం అంత మంచిది మనకి మనకి ఏమేమి మెడిసిన్ ఏమేమి బట్టం ఏమే ఫుడ్
కదా మ్మ్ మ్మ్
ఇంకా ట్రైన్ లో అనుకో వేరే కొత్తోళ్ళు గుడ పరచయ మైతరు వాళ్ళ వల్ల కొత్త విషయాలు గుడ తెలుసుకుంటాం
ఎప్పుడు ట్రైన్కి ఎళ్ళలే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కారంటే మళ్ళీ ట్రైన్ ఎక్కే ఛాన్స్ లే రాలేదు వెళ్ళాలి కారులోనో లేకపోతే బస్లోనో బైక్ పైన ఇలా ఎల్లినా
సరే మరి ఆ తిన్నా నువ్వు
నేన్ గుడా తినేసా అయిపోయింది డిన్నర్ లంచ్ అయిపోయింది డిన్నర్ అంటున్నా సారీ ఏం కర్రీ చేసిన్ ఏం కర్రీ
మాదా ఎగ్గు
ఎగ్ అంటే కుంటి కూరా
గుడ్డుకూర
గుడ్డు కూర ఓన్లీ ఎగ్గేనా
ఆ అంతే
ఒక్కదానిక్యో నువ్వొక్కొక్క దానికే చేసుకున్నావా
ఆ నాకు నచ్చని కూర అందుకే ఒక్కదాన్నే జేసుకున్నా ఇగ
అబ్బో మా మమ్మీ అయితే చిన్నప్పుడేమన కర్రీ చేస్తే అదే దినాలె వేరే కర్రీ అస్సలు వండకు పొయేది కాకరకాయ వండినా ఏదొండినా గుడా అదే దినాలి వేరేది అసలొండక పొయ్ ఏది కనిపించకపోయేది చట్నీ అయినా లేకుంటే అదే అలవాటు అయిపోతదని
అది మాటే సరే మరి సరే మేడమ్ మ్మ్ ఆయ్ ఈసారి ఎప్పుడైన్నా ఎక్కడికనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి